తో
హలో బాగున్నావా
నిను బాగున్నా మీరు బాగున్నారా
మ్మ్ బాగున్నా హల్ హలో బాగున్నాం ఇవొ ఇప్పుడే అన్నం తిన్నాం కూర్చున్నం మీరు
మిము కూడా పొయినాం ఏం కర్రీ
కర్రీ ఫిష్ కర్రీ
ఏం కర్రీ
హలో హలో
హలో
మీరేం కర్రీ
మాది ఎగ్
ఎగ్గా
ఆ
ఉహు ఏం చేత్తాలింకా
ఏం లేదు మీరు
ఏం ఉంది ఏం లేదు ఎండలే ఘోరంగ కొడతాన్నయి అసలు
అవును ఎప్పుడు స్టార్టింగ్ లోనే అయినా గానీ బాగా ఎండలు కొడతాన్నాయి
మ్మ్ ఇంత కొంచెం మన్న వాతావరణం అసలు ఎప్పుడు ఎట్లుండే తెలుత్తలేదు కదా మొన్న పోయినా ఒక నెల నెలా రోజుల కిందనా ఒక వారం రోజుల కింద కావచ్చు కొంచెం మబ్బులు పడ్డాయి వర్షాలు పడ్డాయి ఒక త్రీ డేస్ అంతే ఇంగా తర్వాత ఈ ఎండల్ దూరంగా పడు
ఇప్పుడు ఇప్పుడు వాన పడి ఇప్పుడే ఎండకూడతాంది అంత ఘోరంగా ఎయ్య అసలు ఎప్పుడెట్లు ఎట్లా ఉంటాందో అర్ధమే ఎయాట్లే
ఈ ఎండలకి అసలు అసలు బయటికి కూడా వెళ్తేనే లేరు చాలా మంది పనికి పోయేటొళ్ళు కూడా కూలికి పోయేటొళ్ళు కూడా పొద్దుగాల ఏడు గంటలకీ పోయ్యి మళ్ళీ ట్వల్వ్ కీ గట్ల వస్తాల్లు
ఆ ఎండ వల్ల చాలా మందికి మళ్ళా ఎండ దెబ్బపడి అంత్ అంత ఆగమాగం చేసుకుంటాళ్ళు చాలా మంది పోతలేరు ఎండ వల్ల కూడా
ఉ బయ ఏ పనులకు పోతలేరు ఏమైనా ఇట్లా కొంచెం ఉన్నా కూడా ఇట్లా వ సాయం పనులున్నళ్ళు కూడా పొద్దున్న లేపో సాయంత్రం ఐనా అట్లా పోతారు
ఆ
ఈ చలికాలం కూడా కొన్ని రోజులు ఏమో మస్తు చలి పెెట్టింది కొన్ని రోజులు ఏమో మామూలుగా
ఆ బా సలు పెట్దిని కొన్ రోజుల అయితే
ఉ అసలు మంచు ఎట్లా వచ్చింది మంచు
ఎవ్వరు అసలు ఇక్కడన్నా కూడా కనవళ్లే
ఇంకా బయట ఇట్లా వెహికల్స్ మీద పోతాంటయి తే ముందు నుంచి వచ్చేోళ్ళే గానపడకపోయెది
దాని వల్ల క్సీ కూడా ఐనయ్ చానా
ఉ ఉ
మంచలో ఏమగనప్పడక మళ ఎండో తొందర రాకా సాలివెట్ టి చాలా ముసలోలు కూడా ఇబ్బంది పడ్డారు
మ్మ్ ముసళ్ళకే ఎక్కువ ఇబ్బంది చిన్న పిల్లలకి కూడా ఆ చలికి ఇది నంజు ఫామ్ అవుడు ఏమి దిన్న కూడా ఉట్గానే సర్ది జల్బో అవుడు ఉ ఏ వర్షాకాలం అయితేనేమో వర్షాలు ఆ ఇగ వర్షాకాలం అయితేనేమో వర్షాలేమో వర్ష్ శాలు పడేటప్ ప్పుడేమో పడయ్ అవసరం లేనప్పుడేమో పడతానై మంచిగా శా దాన్ని ఏమంటారు చే వరికి ఆ ఆ వాటికి నీళ్ళు అవసరమైన్నప్పుడు పట్
అవసరం ఉన్నప్పుడు వాడవ్ అవసరం లేనప్పుడు
ఉ ఎంతో మంది రైతులు నష్టపోయిలు అసలు ఆ వర్షాలకు చేతికి ఊమ్ చేతి ఒచ్చిన పంట చేతికి వచ్చే టైం కు వర్షాలు పడి మొత్తం రైతులకు చాలా నష్టం కలగ జేషినయ్
ఆ పత్తులు గూడా ఆ వర్షం పడేసరికి అవిప్పక మొత మొ ముద్దయి అల్లనే పురుగులయి అంత పత్తి గూడా ఖరావయింది
ఊమ్ వాళ్ళకి మళ్ళీ మార్కెట్ల ఇగ దానికి ఎంత తక్కువ రేటు కట్టి తరు అట్లా కొంతమంది నష్టపయిలు వడ్లతోని కొంతమంది నష్టపయిలు వాటికి మంచిగా కావల్సినప్పుడు
చానా బాగా వర్షాలు పడడం వల్ల కొన్ని ఊర్ల కట్టదెగి ఊరు కూడా కొ ట్కోవోతది
ఆ
కొంచెం ఊరు దగ్గర ఉంటే అది
అవును అదే ఊద్దగది ది చెరువు దగ్గర ఉన్న ఇళ్ళలకు పోయింది ఇళ్లకు కూడా కొన్ని వా కొన్ని ఊర్లలో వాటర్ వొచ్చు చే అట్లా కొంత మంది జనాలు ఇబ్బంది పడతారు
ఆ అవ్ వును మా ఊర్లో గూడా ఉన్న ఒక సిక్స్ సెవెన్ డేస్ కంటిన్యూఎస్ వర్షం పన్నప్పుడు ఆ చెరువు మొ త్తం నిండి కట్ట తెగుతది అని అన్నారు మాది చెరువుక ఇల్లు అప్పుడు మేము ముదు భయపడ్డాం నైట్ మొత్తం బడుకోలే లేదు ఇక్కడైతే మస్తు పోసింది
ఆహా ఇగ అట్లా చాలా ఊర్లల్లో కూడా ఆ జరుగుతది ఈ ఎండలో ఇంకా ఎంత ఇంకా మూడు నేలు ఎట్లనో ఏం కథో ఈ దేల్
ఆ ఎండల వల్ల చిన్నపిల్లల కు కూడా వడ దెబ్బ తాకి ఆ చెప్తారు ఎండ పడనోళ్లు బయటికి పో
పెద్ద పెద్దొల్లే తట్టుకోలేక పోతారు అసలు
ఎటన్నా జర్నీ చేయాలన్నా కూడా కష్టమే
ఇబ్బంది ఆ పెద్ద వాళ్ళకే అసలు తట్టుకోలేకపోతారు ఈ ఎండకు ఇగ ప్చ్ ఈ హాఫ్ డేస్ ఎప్పుడు పెడతారు హాఫ్ డేస్ పెడతారు కావచ్చు ఇగ పిల్లలకి ఇంకా కొన్ని రోజుల ఇంకా రెండు మూడు రోజులైతే
ఆ ఎండ వల్ల హాఫ్ గవర్నమెంట్ ఇష్యూ
ఆ
అప్పుడు వర్షం పడ్డప్పుడు కూడా బాగా వర్షాలు పడ్డప్పుడు కూడా హా ఏసి
ఉహ్మ్ ఇప్పుడు ఇగ ఆఫ్ డేస్ అయిపోతే ఇగ హాలిడేస్ ఏ కదా ఏండకాలం ఈ ఎండలకు చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతారు కూల్ డ్రింక్స్ తాగొద్దు అసలే సా కూల్ డ్రింక్స్ ఏమైనా చల్లగా ఉంటది అంటూ ఆ దాని బదులు చల్ల చేసుకొని తాగడము లేకపోతే గడక అంటారు తెలుసా తెలుసా నీకు గడక దాన్ని కూడా మంచిగా మిక్సీ పట్టి దాన్ని గడ గాలేక ఏసుకొని అల్ల పెరుగు కలుపుకొని అట్లా తాగిన కూడా కొంచెం బెటరు ఈ ఎండ కాలం మజ్జిగ తాగిన మంచిదే పిల్లలకైతే ఇంకా ఫ్రిడ్జ్ లో వాటర్ అసలే ఇయ్యదు రంజాను కుండ అట్లాంటిది పెట్టుకొని దాన్ లే వాటర్ పోసుకొని అవి ఇచ్చుకుంటే బెటర్ పెద్దవాళ్ళకి మంచిదే చిన్న వాళ్లకి మంచిదే ఈ ఎండాకాలం
ఫ్రిజ్జుల్లో వాటర్ తాగడం వల్ల వా వల్ల కొంచెం నష్టం అసలే తాగొద్దు ఫ్రిజ్జుల్లో వాటర్
అసలే తాగొద్దు
తెచ్చుకొని దాంట్లో నీళ్లు ఉ ఆ
మంచిగా ఆరోగ్యం కూడా మంచిగా ఉంటది ఈ ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం వల్ల ఆ చెంపగా ఇట్లా కుతికలు అంటారు తెలుసా అవి కూడా వస్తాయట పిల్లలకి
అవును ఇప్పుడు ఎండాకాలం పచ్చడలు కూడా తిన్ తినద్దెక్కువ
ఊమ్ వేడి
ఊ మామిడికాయ్ పచ్చడి తినొద్దెక్కువ కాకపోతే ఇప్పుడే మామిడి కాయ్ సీజన్ కావట్టి ఇప్పుడే వేడరం ఆ ఆ ఇంకా నిమ్మకాయ్ పచ్చడే దినాలె
ఊ
పుల్ల మామిడి కాయలు గుడా తినద్దు ఎక్కువ గడ్డలయితాయ్
ఆ ఈ ఎండాకాలం జర్నీ జేయాలంటే ఇంకా మస్తు ఇబ్బంది
అవును
అసలు గూ చాలా మందికి వడదెబ్బ దగిలి ఎండకు ఆ పనికి పోతారు కదా కూలి పనికి అట్లా పోవడం వల్ల పెద్దవాళ్ళకి వడ దెబ్బ ఇట్ల దాకి వామ్ తింగ్స్ ఇంక వీరొచనాలు ఇట్ల కల్ళు దిరగడం ఇవన్ని అయితాయని ఎక్కువ పొద్దు అప్పుడు పొద్దునవే సాయంత్రం వరకుల ఆ అందుకే ఇప్పుడు పొద్దున్నె వొయ్యి ఆ మధ్యానం వరకు వస్తారు పన్నెండు గంటల వరకు ఎండ ఎక్కువ కాక ముందుకు వస్తారు అన్నట్టు భయపడి వడ దెబ్బకి తాక్తదెమో
అవ్
ఆ
స
ఇప్పుడు ఈ ఎండాకాలం ఎక్కువ శాతం గది ఉంటాది గదా ఏమంటారు వంద రోజుల పని కరువు పని అంటారు కదా దానికే పోతారు ఎక్కువ శాతం
ఆ దానికి పొద్దున్నే వొయ్యి ఒక లెవెన్ లెవెన్ కె వొత్తారు బాగా ఎండ స్టా ర్ట్ అయినప్పుడు
పొద్దిగాలనే పోతారు పొద్దిగాల పొయ్యి వత్తారు ఇగ ఉ సరే ఆ సరేనే
అ